చేతలా
ఏం లేదు అక్క కూసున్న ఉత్తగనే,
తిన్నారా
ఇగ గప్పుడే పోపనం తిన్నది మల్ల తినలే,
ఊ టీవి ల ఏ సినిమా ఏన్ సినిమా, సుతారు టీ వి లా,
ఏమో సినిమా పెట్టుకున్నాడు బాబాయ్,
ఏమి పెట్టిండు,
ఏమో సినిమా పెట్టుకున్నాడు పాన్నాడు,
బాబాయ్ ఆ
హు
ఆ
మా అమ్మ పైసలు లేవని పైసలు ఇవన్న ఆ
ఎంది
పండ్లు కొండపోతే పైసలు ఈ యాభై రూపాయలు అంటాది మమ్మీ,
యాభై రూపాయలకు ఏం పండ్లు వాతయి రా,
చి అమ్మా
పదిహేను రోజులు చేసినా ఎరువనా మొన్ననే ఇచ్చ్ర కాదు మొన్న పిించిన పైసలు రానే వచ్చ
అంటే చిన్ననికి వంద రూపాయలు ఇచ్చిండు బాబాయ్ కొనుకుంటాను అంటే వందా
ఆ
ఇయ్యి రా వంద రూపాయలు అంటాంది అంటే వాడు కొనుక్కున్నాడు పది రూపాయలు కొనుక్కకుని తెచ్చి వాళ్ళ డాడీ కి ఇచ్చాను ఇదేరా యాభై ఇ దేర అే వాళ్ళ డాీకి ఇచ్చి నాకువకుంండ వాళ్ళ డాడీ
ఆ
మి అవ్వక్కడ యాభై రూపాయలు అని నేను అన్నా ఎందుకడా సనకల్ వా నా అంటంది ఏమ్మ మరి పనుకుంటే పోతాడుే నాటికి మరి అవన్ని నన్న పండుగొంట పోతారు అనివల్ల యాభై ఇచ్చిండు చెప్పులున్నాయి ఆ రోజు జ వల్ల తమ్ముడు వచ్చిండు రోజు గోధుమ పిండి చేయలేదా ఆ పై రొట్టలు ఐదు రొట్టలు ఐదే కావచ్చు ఆ పిండి పట్టుకొని పోతాను
ఆ యాబై రూపాయలోకేం పనీ వస్త రా ఈవగ ఈమె దగ్గర లెవ్వు ఆరా పైసలు
ఉన్నాయి ఎన్నిక లేవు బస్కిరా అయితే అఐటన్న అయితే అని అడిగాంది
ఆ
ఆ టూ రేగండందికింకా ఇంటికి పది వచ్చినప్పుడు పది అయితే అని అడిగింది కావచ్చు
లేవా అరిేకు వాట్లా
ఉన్నాయి ఎందుకు లేవు చిల్లర్ లేవ్వో ఏం తెలువదు అడుగుతే ఇచ్చినా టిఫిన్ ఇమ నచ్చింది నాకు టిఫిన్ లెక్కడికి అంత పెద్దవి
ఆ
నేను అన్న సప్పుడే చెయ్యాలా
ఆ
పోయింది ఉంటా మరి నాలుగు రోజులని
ఆ
ఉం ఉండా అత్త రేపుత్త అంటను
ఆ ఇడ పనిి పోదా
నాకు పనున్న ఈడ అంటాంది
ఆ
సిల్లు కర్పించుకోవాలి ఆ పని ఈ పని ఉన్నది నేనే ఎడుంటా వాళ్ళ బిడ్డలు ఉండనే ఉండ ఇకా అంటున్నాను
ఆ ఎంత దయగల్లు
అ అర కిలో తెచ్చి ఆ ఇంత తిని ఇంకకుండా పోతాను
కాదు రాగిలలోక రో టిఫన్ పట్టుకొని పసికిరా కట్టు కొనిపోయింది
హ
ఇంక మ్మళ్న వూర్వది అది గ అంటరు వెయి బు
ఉ
హ
గరే అ
అయ్య స్కూల్ కాఅడికిరా రారదు ఎవరు రారా అయ్యో తెలిసిన వాళ్ళు అర్త్తలేరు రారదు అంటారు
అ
తెలిసిన వాళ్ళు ఏమతారు
పోయదాని పోయి మాట్లాడుకు
మాట్లాడుకోవాలి
తెలుసుడు ఏమున్నాద అన్న
వీట్లా కావాలనంట మరి అయ్యా అది అయితద కాద అని అదే
అ
అంటే కదా తెలుసేది
ద బ్యాంకట్ట వక్కన్నా తోటి
రేపా
ఆ
చూద్దాం మ్
తీసుకొని వచ్చుడే అకౌంట్ ఆడ చేంజ్ చేసినా కదా తీసుకొని వచ్చు డే
జిరాక్సులులేవా
దేని
ఇడు బ్యాంకులు అక్కడ చేంజ్ చేసుకుొని వచ్చినప్పుడు జిరాక్స్ లేవా
ఉన్నాయి
అవి సూపియాలే
గదే అత్తవా అన్న అంటానా
సుథారా పిజీన గా ఆత్ దశబ్ పూవుం కాల్ షిప్పులు
సరే అటు పోయి కొనుక్కొని అద్దం దా రే పన్నీర్ నాకా
ఉ
పొరగా ఇంట్లో దోమలా సప్పడికి పోవాలే
ఉ దేవాత అత్తరు
లేకుంటే ఏండకు మా చిన్నోడు వచ్చి పైసలు ఈ పైసలు అడదాని ఫోన్ మాట్లాడతా అంటే
ఆ
న నన్న డాడి నోడి ఇష్ట
ఏమ్యలు అంతా ఇట్లా కలుకు కలుకు అంటాంది ఇలా
ఆాపిల్ పోతున్నా అంటలు కరయాలి
ఎప్పుడు
ఏను గవర్నమెంట్ హాస్పిటల్ పోదు అన్లే నిన్న
ఆది వారం సుతారరా
సూడ రాతా
మా దోస్తుకు ఫోన్ చేయాలి
అయిపోయినన్నిీ టాక్స్ అవి ఫోన్ లో అయిపోయినాన్ని
ఓ చీట్ మాట్లాడ కాదు
ఆ ఫోన్ చేయ మీ ఫ్రెండ్కు
ఫోన్ చేసి సూపు తరనే అనాల అది హాస్పిటల్ ఉన్నప్పుడు పోవాలి అది చూపిస్తుది
హ
ఇ్యలా గెట్ ఇటుకి ఏద పాటిటీ ఉండే మాది
మళమడి
పైసలు ఎవత్ కొట్టింది ఎవత్ ది కొట్టలేదు
అ
కొడుతనే కాదరా పైసలు అందరూ వేసుకుంటేస్తనే కదా ప అయ్యేది
అవును
పైస లేంది ఎవళు చెతారు పైసలు అయినాకనే పెట్టుకోవాలి
అ చిినడు చి నా
అచ్చంద ఏంటా వేరు వాళ్ళు
అయ్యో ఇవ్వలేరు ఇప్పుడు ఇంట్లా
ఎవరు లేరు
చటిగా కూడా వె్యందా
పోయింది
ఉ అది ఇక ఆంటి వాళ్ళ ఇంటి చుట్టూలా వచ్చింది కాబట్టి మా తాండ్రాలం అన్న జాలే
ఆ
నేదికతానని ముఖం మాార్సుకొని అతను మాట్లాడటలేరుగా సరిగా
అంటే రావద్దా
వాళ్ళు మాట్లాడకున్నా వాళ్ళ ఇంట్లకు వాళ్ళ ఇంట్లకు
ఆ
ఉ
నేనేం చెప్తాను అనుకుంటలేదా ఇంకా
అది కూడా అనుకుంటారు ఇద్దరూ అక్కడా కూర్చొని మాట్లాడుకుంట ఉన్నారు నన్ను బాగా
మరి వాళ్ళు మాట మరి ఆమెంటికి పోతలేదా
పోతలేదా
మరి శ్వాతంటూలు ఇంటికి పోతలేదా పంటగ లేదు అక్కడ మన అన్న అంటాను
తింటాన
ఆ మనం ఏమన్న అంటున్నామా
ఆ మనం ఎందుకు అంటాం గాని నా అమతోనే అంటది ఆంటీతోోటి
ఉ అననీ
ంటారు ఇద్దరు ఏం మాట్లాడుకుంటరో అని
ఎంది పుజో అత్ర అంట ఏంది అత లేవు టైన్ చేయాలి ఇప్పు నచ్చినక ఫంక్షన్ ఫంక్షన్ లకు అత్త డు కు అత్త అవసరం పడతాది త్త
హ
అయన నువ్వే త్త అనడా
ఆ అ పిల్ల ఇక మాట్లాడుతాంద మన తోటి
తానవా అయినా మేము ఏమి ఇట్ల్లోని తీరాదు అవున కాదా అనాలే మ ఎంత కాలుషన ఏ ఇట్లోలా
హ
అనాలే
ఆ
అంటే కానీ ఏటా ఉంటాదో
ఎటుతిరుగుతదో ఈగ
ద
తడు గట్ల ఎందుకు అంతండ్ల గిట్ల ఎందుకు అంతండ్ల కావచ్చు
గట్ల ఎందుకు అంటారు గట్ల ఎందుకు అంటారు అంటే నువ్వు అన్నా మాటకే అన్నాం కదా
హ
వేరే దానికి పనలే కదా
అవును
చెప్పు అనుసప్పనాల అంటగానే తెలుస్తాది ఇప్పుడు ఎక్కడ ఎలుగుతదొ వెలుగుతది కరరా
అవును నిన్న రాంగనే మా చిన్నమా వాళ్ళ ఇంటికి పోదాం రా అని ఎడుటందు
ఎటు
ఆంటి వాళ్ళ ఇంటికి పోదాం పా ఎదుతందు అక్క న్యూస్ పేపర్ పట్టుకో దానికి రాలేదా
ఆ
పేపర్కి వచ్చింది మా ఇంటికి
హ
మనం కూడా అంటే ఆమె ఇల్లు చేంజ్ అయితుందట ఆ నిమ్ మనతో నిమ్మల్ంగ మాట్లాడుతుంది వధూ రేబ్బోద అంత యనీ నన్న
అ
రేపుర్ అళ్ళి ఫ్రీ ఉంటా రేపు అంటాను
జాల
హ
అ
అంట నేను ఎన్న పోతా నా మొగుడు ఉన్నాడు ఇంట్లో ఆయనకు అన్నం పెట్టకపోతే ఏమంటారు
ఆ
ఒప్పడుతుడు
అతుది కారా
హ
ఏ ఒక ఎక్కడున్నా నడ్తది
హుమ్
ఆ నీకు నడ్తదా
ఉం నేను ఉండేది ఒక్క రోజు అన్నం పెట్ట ఏమేట వక్ కొట్టనే కొడతాడు
ఆ
హుమ్ ఎందుకు మరి అడికీ అచ్చి నువ్ నాక్ అడుగు చిందేంటిది
సరేరా
ఉమ్ సరే అక్క